హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం తిన్నారు
మాదా ఏదో కలరేసి చట్నీ చేసారు తిన్నాం ఇది ఇంకా సిలిండర్లు ఇక్కడ బంద్ అయ్యాయి కదా సో వాళ ఇంకా చపాతి చేయయాల్సిందింది ఈ రోజు
ఆహా
ఇంకా అందుకు ఉన్న వాటితోనే సరిపెడుతున్నారు
ఏం చేస్తున్నారండి ఇంకా లేదండి మార్నింగ్ నుంచి ఈ రోజు హాలిడే కదా పనుకున్నా అందుకు నిద్ర రాలే నిద్దర అ మీరేం చేస్తున్నారంండి
పడుకోనున్నాము ఇంకా మూవీ చూస్తా ఉన్నాం
ఏమి ఊరు చూస్తున్నారంండి
విష్ణు విన్యాసం చూస్తూ ఉంటేను
బాగుందా అండి
ఆ కామెడీగా ఉంది మిరుచూలేదా
చూడలేదండి
ఆ మీకు వర్ షాప్స్ ఏం జరగట్లేదా కాలేజ్
ఆ జరిగిందండి
ఏది
ఐ వో టీ మీద
ఆ మాకే అదే జరిగింది ఇగ్నైట్ వాళ్ళు చెప్పారు
అ మాకే అలాంటిదే జరిగిందా ఇవటిపై ఆ బాగానే చాపినరు కాంపోనెంట్స్ యూజ యూజ్ చేసి మ మినీ ప్రాజెక్ట్ గుని చేపించారు లాస్ట్ లో
అవునా ఏం చేశారు మీరు
రైన్ మానిట మానిటింగ్ సెన్సార్ అని చేశామండి అంటే ఇప్పుడు లైన్ ఒ వచ్చే ముందర ఇన్కమేషన్ గా చ చూపిస్తాది గదా పడతాదో లేదా అన్ అంటే ఏ టెం టెంపరేచర్ హ్యూమిడిటీని బట్టి చూస్తాం కదా ఇంత టెంపరేచర్ లో ఉంటే పడతాదో లేదో అట్లా చేసామండి మీకేం వర్క్షాప్ జరిగిం
మాకే అదే ఇంబడేట్దే జరిగింది ఫైవ్ డేస్ జరిగింది ఇంకా నిన్న మిని ప్రాజెక్ట్ ఒకటి చేపిచ్చారు
ఆ ఏం చేసారండి
ఐఓటి బేస్డ్ కాలేజ్ బస్ మానిటరింగ్ సిస్టమ్ అనేసి చేసాము
అ
అందులో రెండు సెన్సార్లు ప్లేస్ చేసింటాం అన్నమాట ఎంట్రీ కౌసేన్ సర్ ఎగ్జిట్ కౌసేన్ సర్
ఆ
కాలేజ్ గేట్ దగ్గర అంటే బస్సు లోపలికి వచ్చినప్పుడు అది ఎంట్రీ కౌంట్ అనేది మనకి ఫోన్ లో చూపిస్తుంది అనమాట
ఆ
ే సెక్యూరిటీ వాళ్ళు నోట్ చేసుకోకుండా వాళ్ళు ఎక్కడ నుంచి అయినా వాటిన్ చూడొచ్చు ఫోనున్ ఫోన్ ద్వారా
మ్ అంటే అవి సెన్సర్స్ పెడతారండి
ఆ సెన్సార్స్ పెడుతాము ఆ బస్సు లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఆ సెన్సార్స్ సెన్స చేసిస్ బజర్ సౌండ్ ఇస్తుందినమాట బజర్ సౌండ్ ఇచ్చి ఆ కౌంట్ అనేది ఫోన్ లో వాళ్ళకి డిస్ప్లే అవుతా ఉంటది
ఐడియా బాగుందండి ఇంప్లిమెంట్ చేసినారండి
అయితే సార్ని అడిగాము ప్రిన్సిపల్స్ అని పర్మిషన్ ఇస్తే ఇలా కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తామ్ మనేసి
ఇచ్చారండి పర్మిషన్
ఇంకా సార్ ఏం చెప్పలేదు చూద్దామన్నారు